అ
హలో
హాయ్ అండి
హాయ్ అండి చెప్పండి
ఆ చెప్పండి ఇంకా ఏం చేశారు ఈరోజు అ
ఈరోజు ఏం చేయలేదు అండి మార్నింగ్ లేచి ఫ్రెష్ప్ అయ్యి ఆఫీసుకి వెళ్ళి వర్క్ చేసి వచ్చామండి ఇప్పుడు మీరేం చేసారు
ఉ ఆ ఏం చేయలేదు అండి మేము ఇంటి దగ్గరే ఉంటాము మీరు ఏమైనా గేమ్స్ ఆడు ఆడుతారా గేమ్స్ గురించి మాట్లాడుకుందాం
ఉ గేమ్స్ అయితే ఆడతానండి లైక్ సెట్ సెటిల్ స్కిప్పింగ్ టెన్నిస్
ఆ షర్టిల్ నేను కూడా ఆడుతాను
హూ
ఇంకా కబడ్డీ
కబడ్డీ కూడా ఎక్కువ మంది ఉంటే ఇంకా కబడ్డీ ఖోఖో అలాంటివన్నీ ఔట్డోర్ గేమ్స్ అన్ని ఆడుతన్నా
క్రికెట్ క్రికెట్ ఆడతార
ఉ క్రికెట్ అంతాగా రాదు
వాలీబాల్
ఉ వాలీబాల్ కూడా ఆడుతానండి
ఉ
రీసెంట్ గాని ఇందుక మాకు వరల్డ్ కప్ కూడా కొట్టామని.
ఆ ఇంకా గేమ్స్ అంటే ఆ నేను షట్ల్ ఆడుతా కబడి ఆడుతను ఇంగంతే స్కూల్లో ఉన్నప్పుడయితే చిన్న చిన్న గేమ్స్ తడుకునే వాళ్ళం
అవును
ఆ ఇప్పుడు అలా ఎమ్ లేదు కదా
ఉమ్ చిన్నప్పుడే మంచిగా డోరియమ్స్ అన్ని ఆడుకొని హెల్తీగా ఉండేవాళ్ళు చాలా. బాడీ కూడా చాలా స్టిఫ్ గా ఉండి ఎన్ ఎనర్జెటిక్ గా ఉండేది ఇది కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఎమ్ వచ్చే రోజుల్లో ఉ ఓన్లీ గేమ్స్ ఆడుకున్నా వొ ఈ ఫోన్ చూస్కోని తిన్నాం పడుకున్నాం అనేటట్టు అంటుంది అనమాట.
ఉ కొంచెం పని చేసినా కూడా ఎనర్జీ లాస్ అయిపోయినట్టు
ఉ మనం తిన్న ఫుడే కదండి ఎనర్జీ కింద మర్ ఇప్పుడు మనం తిన్న ఫుడు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు కదా. ఉ ఉ
అవును ఇంకా హు రీసెంట్గా ఏమైనా షాపింగ్ చేసారా
చెయలేదండి చెయ్యాలి ట్రెంట్స్ లో మంచిగా ఆఫర్ పెడాతారని గ చేయాలండి ఉ మంచిగా క్యాష్ బ్యాక్ గాని ఇలాంటివి కూపెన్స్ గాని పెడతా ఉంటారు కదా మంచిగా తీస్కోవడానికి యూస్ఫుల్ అయితాయి మనకి అంతే దాంట్లో ఉ ప్రెజెంట్ ఫెస్టివల్ పెడతారన్ కుంట్ట తీస్కోవలి ఎలక్ట్రోనిక్స్ మీద కూడ పెడతారు మంచిగా.
మేము మార్కెట్స్ లో అలా ఉంటాయి కదా అలా తీసుకుంటాం. వీలైతే మాల్స్ వాట్లకి వెళ్తాం లేదంటే ఇక్కడ ఎలా మార్కెట్ స్లో వాట్లో తీసుకుంటాము
ఉ ప్రెజెంట్ ట్రెంట్స్ లో కూడా ఆఫర్ పెట్టారంట తీసుకోవాలండి మంచిగా టాప్స్ అవి రెగ్యలరు ఆఫీస్ వేర్ ఏమైనా
ఉ రీసెంట్గా మూవీస్కి వెళ్ళారా ఏమైనా మూవీస్ కి
ఉ మూవీస్ కి చూసామండి కపుల్ ఫ్యామిలీ అని ఒక మూవీ చూసాం బాగుంది.
అవునా నాకేమ్ అంత ఎమ్ అనిపించలేదండి ఇది యావరేజ్ గా అన్
ఉ అంటే అని చెప్పలేం కానీ బట్ స్టోరీ అయితే సడన్ గుడ్ బాయ్స్ అంటే లైక్ ఎట్లా ఏ టైమ్ లో ఎవరయిపోయినా కానీ తీసుకోవాల అనేటట్టు కాన్ కాన్సెప్ట్ మూవీ అనమాట సో దాన్ని డైరెక్టర్ బాగా తీయలేదు కానీ కోన్సెప్ట్ అయితే ఓకే.
ఉ
ఉ
నాకి అది ఎందుకో అంతేం అనిపించలేదు అందరూ అంత హైపిచ్చారు ఆ అందరూ అంత హైపిచ్చారు బాగుంది అది ఇది అని నాకు వాళ్ళు చెప్పినంత అయితే అనిపించలేదు
అది చెప్తు డైరెక్టర్ బట్టి ఉంటద ఏమో ననగా
ఆ ఇది పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయింది కదండి
ఓకే ఓకే అంట
హ ఈ దరంధర్ మూవి అయితే డ్యూరేషన్ మూ గంటలు లోపలే బాక్స్ లుతన్న
ఎలాంటండి
అవునా
ప్రజెంట్ వచ్చే మూవీస్ అన్ని అలానే ఉన్నాయి అన్నమాట అప్పట్లోనే మూవీస్ అంటే ఏవైనా అన్న ఎమోషన్స్ కలిపి ఉండేవి ఇప్పుడు అట్లా కాదు కదండడి
అవునండి ఇప్పుడు పాత మూవీస్ ని కూడా రీ రిలీజ్ ఈవెంట్స్ చిర రిలీజ్ మూవీస్ కింద వేస్తున్నాడు కదా
మూవీస్ అన్ని వస్తున్నాడు అప్పుడు ప్ర్లాప్ అండ్ మూవీస్ అన్ని ప్రింట్ అవుతున్నాయి క
ఆ రీ రిలీజ్ మూవీస్ కన్ని వేసుకొని ఇప్పుడు థియేటర్ ఒకకి మనీ వస్తుంది
హ బానే వస్తాయి ప్రజెంట్గా అయితే వెళ్లేేటోళ్ళు కూడా వీకెండ్స్ లో వాటికి వెళ్తున్నారు కదా సో
మీ ఫేవరెట్ మూవీ ఏంటండి
మా ఫేవరెట్ మూవీస్ అన్నీనండి ఇది అద న ఏంటీ లైక్ లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ అట్లాంటి
ఓకే
హ
మూవీ ఇష్టమ అండి
ఇంకా
ఫస్ట్ అయితే అదే తర్వాత నిన్ను కోరి అ అవి బాగుంటాయి రీసెంట్ గా విజయ దగర కొండకు కూడా ఆ రీసెంట్గా విజ ఆ రీసెంట్ గా విజయ్ దేవరకొండకి పెళ్లి కూడా అయిపోయింది
బాగుంది అసలు వాళ్ళు చేసుకునే కల్చర్ కాగానీ
బాగుంది బాగుంది మంచిగానే చేసుకున్నాను మంచిగానే ప్లాన్ చేసి
అన్నీ బా సట్యియి
బా
వాళ్ళ పేరు కూడా బాగుంది ఒక పిక్ చూసారా మీరు రాముడు సీతలాగా లైక్ బ్యాక్ ను బ్యాక్ నుంచి తన రెడ్ సారి అసలజ సస్లు చాల బ
అట్లా రావాలని ప్లాన్ చేశారుడి
ఆ
ఉ
హీరో ఎవరు
ఏంటండి
మీ ఫేవరెట్ హీరో ఎవరు
హీరోస్ ఎవరు లేరండి ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తా హీరోస్ అంటే ఎవరు లేరు
ఆ విజయ్ దొవరకొండ అంటే ఇష్టంమ
మరి కలిసారండి
లేదు
కలవండి
ఇంకేంటండి
ఇంకేమైనా మీరు నేర్చుకుందాం అని అనుకుంటున్నారా లైక్ బ్యూటీషియన్ గాని ఫ్యాషన్ డిజైనింగండి
మాకు ఇష్టమే బ్యూటీషియన్ కోర్సు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ నేర్చుకునేంత టైం లేదు
నేర్చుకోవాల్సింది ప్రెజెంట్ ట్రెండింగ్ లో మంచిగా అవే ఉన్నాయి కదా అన్ని అంటే అందరికి అందరూ దానికి అలవాటు పడు తున్నారు కాబట్టి వచ్చే ఫ్యూచర్ లో కూడా అవే బాగుంటాయ్
అవునండి
కాబట్టి వాక్స్ అట్లాంటివన్నీ మనం నేర్చుకుంటే మంచోకో
మా అక్క కూడా మగం వరకు నేర్చుకుంటుందండి
అదేన్న పర్వాలలేదు బూటీక్ ఐనా పర్వాలేదు స్టిచ్చింగ్ అయినా పర్వాలేదు
ఆ మగ్గం వర్క్ కూడా ఇప్పుడు అసలు చాలా మని తీసుకుంటున్నారు అసలు
అవును ఇప్పుడు మెషిన్స్ కూడా వస్తాయండి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మనం వర్క్ మిషన్ కి చెప్ అయితే మొత్తం అదే స్టిచ్ చేసి వర్ మగ్గం వర్క్ చేసి మనకి ఇచ్చేస్తుందనమాట సో మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట
ఇంకా టైలర్లు వాళ్ళు కూడా అవసరం లేదన
ఆహా అవసరం లేదు జస్ట్ మన మెషన్ కి చెప్తే చేసేస్తంది అనమాట
ఇంకా అంత టెక్నాలజీ అప్డేట్ అయిపోయి ఏది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు
అవునండి
ఇప్పుడు అసలు బోటికి ఆ స్టిచ్ చికెన్ షాపుల వాళ్ళకి అసలు మనీ
ఉ చాలానే అడుగుతున్నారండి అప్పటితో పోల్చకుంటే ఇప్పుడు చాలానే నచ్చినంత అడిగితే మరి ఇంకా నచ్చినంత ఇవ్వాలి అక్కడ క్లైమేట్ ఎలా ఉందండి మీకు
క్లైమేట్ మబ్బు మబ్బుగా ఉందండి
ఇప్పుడ బాగా ఎండగా ఉందండి అసలు
అవునా ఇప్పుడు సమ్మర్ లో వడియాలు పెడతార్ కదా
ఆ ఒడియాల పెడతం పిండి ఒడియాలని
పడతం అండి మీమ్ కూడా
సంవత్సరానికి సరిపడ మంచిగా ఒకేసారి పెట్టుకుంటే ఉపయోగపడతాయ్ అనమాట
అవునండి ఇంకేంటి డ్రాయింగ్ అవి వేస్తారా మీరు
డ్రాయింగ్ మీద నాకు వచ్చి మంచిగా కలరింగ్ గాని స్కెచింగ్ గానీ అట్లా ఆట్ ఉంది కానీ చాలా రోజులు అయింది అనమాటసి కాని ఇంట్రెస్ట్ అయిత ఉంది
అవునా మాది కూడా కుస్ పిల్లలండి ఊ ఇంకా నా మాకు డ్రాయింగ్ అంతకు ఏం రాదు అసలు
ఊ ఏం కాదు కొంచెం అలవాటు అయితే వచ్చేస్తదండి మంచి
కానీ వెయ్యాలనే కోరిక అయితే ఉంటది
మంచిగా అట్లో ఒకసారి మనం వేయాలి అనుకుంటే మంచిగా మైండ్ పెడితే మంచిగా వస్తది అనమాట బాగుంటది అదొక పీ పీస్ఫుల్ మైండ్ తో మనం వేసామనంటే పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ అనేది
అవునండి చూడాలి ట్రై చేయాలి కొంచెం కొంచెం డ్రాయింగ్ బుక్స్ అవి వేసి అలాగెలగో నేర్చుకోవాలి పెయింటింగ్స్ అవి ఇష్టం
ఊ చేయాలి క్రాట్స్ లైక్ వాళ్ వాల్ డెకవర్ గానీ లైక్ పెయింటింగ్ గానీ క్రాఫ్ట్స్ గానీ అట్లాంటివన్నీ నేర్చుకో కొలను ఎందుకంటే మనకు మనం చిన్నగా ఎట్ చేసుకున్నా కొంచెం హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట
ఓకే అండి ఉంటాము ఓకే బాయ్